హలో నమస్తే అండి
తఅండి ఏం చేస్తున్నారండి బాగున్నా అండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి ఈరోజు మనం పండగల గురిం చి మాట్లాడుకుందామా అండి
ఉమ్ సరే అండి ఏం తెలుసుకోవాలనుకుంటున్నా రండి
ఉమ్ మీరు యూజువల్గా ఈ ఏ ఫెస్టివల్ మీరు ఎక్కువగా జరుపుకుంటారండి అంటే ఇష్టంగా ఇంట్లో
ఇష్టంగా జరుపుకునేది ఉగాది అండి మంచిగా జరుపుకునేది అ ఉగాది అంటే మేము ఉగాదికి పెద్దలకి బట్టలు పెట్టి అలా చేస్తాము ఆ ఇంకొకటి మాకి అంటే మా ఇంటి దేవుడికి కదిరి నరసింహ స్వామికి జా జాతర జరిగినప్పుడు మాకంటూ ఒక ఫెస్టివల్ ఉంటది ఒక పొద్దులు అనేది వాటిని మంచిగా చేసుకుంటాం వంటలు చేసి అందరికీ పెట్టి ఆ అందరినీ పిలిచి అందరికీ వ వడ్డిస్తా ఉంటామండి
ఓకే అది మీరు ఉగాదికి జరుపుకుంటారా
ఆహా ఇది అయితే కదిరి నరసింహస్వామి జాతర అప్పుడు జరుపు కుంటాము మార్చిలో ఉగాది కూడా అప్పుడే అట్ ఏ టైం నెక్స్ట్ వారానికి ఉగాది ఉంటది క బట్టి దాన్ని కూడా అలానే కంటిన్యూగ మంచిగ జరుపుకుంటాం అప్పటికి అంటే మాకు జరిగి మా పండగప్పుడు అందరూ ఇంటికి వచ్చింటారు ఇంకా అది అలానే ఉండి ఉగాది వరకు అక్కడే ఉంటారు టైమ్ స్పెండ్ చేస్తారు అప్పుడు ఆ టైం అంటే చాలా ఇష్టం ఇష్టం అండి నాకు ఉగాది అంటే మీకే పండుగ అంటే ఇష్టం
నాకు అంటే సంక్రాంతి అయితే బాగా ఇష్టం అండి నాకైతే ఎందుకంటే సంక్రాంతికి చిన్న పిల్లందరికీ సెలవులు వస్తాయి కదా ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అంటే మనకి ఆంధ్రులకి అదొక పెద్ద పండగ కదండి అంటే మూడు రోజులు జరుపుకు కొనే పండగ సంక్రాంతి కదా ఒక రోజు భోగి సంక్రాంతి కనుమా అని చెప్పేసి అంటే మేము సంక్రాంతిని చాలా స్పెషల్ గా జరుపుకుంటాం అనమాట అంటే భోగి రోజు అంటే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఏ ఇంటి ముందు బోగి మంటల్ పెట్ మనమాట అర్లీ మార్నింగ్ ఏ భోగి మంటలు పెట్టి దాని చుట్టూ డ్యాన్స్ చేస్తాం అనమాట ట అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ దాంట్లోకి వేసి భోగి మంటలు పె పేరుస్త దాని తర్వాత అంటే ఏదైనా కోరుకుంటే జరుగుతది అంటే పాత వస్తువులన్నీ దాంట్లోకె కాల్ చేసి ఏదైనా కోరుకుంటే జరుగుతది ఇట్లా డాన్స్ చేసి మొక్కితే అని చెప్పేసి అదొక నమ్మకం అనమాట.
అవునండి అవును
ఆ దాని తర్వాత మళ్ళీ చిన్న పిల్లలకి ఆ దాని తర్వాత చిన్న పిల్లలకి మేము భోగి పళ్ళు పోస్తాం
ఆ
యూస్వల్గా ఆ అదే రోజు భోగి రోజు చూ చిన్న పిల్లల అందరినీ కూర్చోపెట్టి పిల్లలకి స్నానాలు చేపిచ్చిన తర్వాత అంటే రేగు ప పళ్లు, కాయిన్స్, పువ్వులు అన్ని. ప్పి చిన్న పిల్లలకి భోగిపళ్ళని పోసి అంటే పెద్దల ఆశీర్వాదం పిల్లలకి ఉండాలి పిల్లల ఆశీర్వాదము చి పెద్దల ఆశీర్వాదము పిల్లలకు ఉండాలి అని చెప్పేసి అలా చేస్తాం అనమాట అంటే పిల్లల ఆయుష్ కూడా పెరగాలి అని చెప్పేసి అప్పుడే ఇంటికి ధాన్యం వచ్చింటుంది కదా కొత్త ధాన్యం ఏదైతే వచ్చింటుందో అవన్నీ పిల్ల తల మీద పోస్తామంట అంటే చెరుకుగడలు, అనపకాయి. ఇలాంటివన్నీ కూడా కలిపి పోస్తాం అనమాట పిల్లలకి. సో ఆ రోజు భోగి అయిపోతుంది కదా నెక్స్ట్ సంక్రాంతి అనమాట. సంక్రాంతి రోజే తే ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు పెడతామండి అంటే ఆ రంగురంగుల ముగ్గులు పెట్టేస్తాము. ఉ దాని తర్వాత ఆ రోజు అదే మీరన్నారు ఒలిగలు బొ
అవును సంక్రాంతికి బొబ్బట్లు చేసారా అండి మీరు.
ఆ చేస్తాం! సంక్రాంతికి బొబ్బట్లు చేస్తాము. అంటే పిండి వంటలు కూడా కామన్ గా చేసుకుంటాం అనమాట ఆ రోజు సంక్రాంతికి పిండి వంటలు చేస్ తో ఆ రోజు పొబ్బడ్లు కూడా చేస్తాం అన్నమాట నింట్లో అవి చేసి ఉంటే ఇంకా
క్రాంతి కంటే దోసనును పితిపప్పుతో చేస్తారండి. మెయిన్ అది ఆ పితకపప్పు
ఓకే అదే అనుపు గింజల్ని ఆ తో పైన తొక్క తీసి చేస్తాం కదా అవి కదా వాటితో చేసిన కూర ఓకే మా సైడ్ పొంగలి రోజు అంటే మా సైడ్ సంక్రాంతి రోజు అవి తెరు మార్నింగ్ వచ్చేసి పొంగల్ చేసుకుంటాం అనమాట మేము అంటే పెసరపప్పు బియ్యం వేసి చేస్తాం కదా. అది చేసి నెయ్యి వేసుకొని తింటాం అనమాట మార్నింగ్ అయితే ఆఫ్టర్నూన్ క తె ఇవి ఓలిగలు చేస్తాం అనమాట ప్లస్ పిండి వంటలు అవన్నీ చేసుకుంటాము అంటే మాకు ఆ రోజు ఇక్కడ హరిదాసులు వస్తారు కదా ప్చ్ అంటే కుండ మీ తల మీద ఇది పెట్టుకొని వస్తారు కదా. ఆ హరిదాసులొస్తారన్మాట సో వాళ్ళకి మేము బి ఇవన్నీ కొన్ని దానంగా ఇస్తాం అన్నమాట ఆ రోజు ఆ రోజు దానంగా ఇచ్చి ఆ ఇంకా దాం తర్వాత గంగిరెద్దులు పట్కొస్తారు గుర్ తెలుసా అండి మీకు ఆ ఒక ఎద్దుని బాగా అలంకరించుకొని ఆ ఎద్దున్ తీసుకొనొస్తారన్మాట అలా తీసుకొచ్చినప్పుడు ఆ ఆ గంగిరెద్దుక్కుడా పూజ చేసి వాళ్ళక్కుడా ఏదనా దానంగా సమర్పిస్తామన్మాట ఆ రోజు
అవునండి అదీ వాళ్ళు గంగిరెద్ తో పాటి ఇంకా పూజలు దాస్ సర్ప దాస్ తున్న ఎవరో వస్తారండి వాళ్ళు కూడా ఓక్ ఆ ఒక వి గ్రహం తీసుకొనోచ్చి ఇంటి ముందర ఏదో సో ఏ చెప్తావ్
ఆ తీసుకొచ్చి అది అదేంది గంట కొడ్తారు అది గంట కొడుతూ వస్తారు అవును వాళ్ళు కూడా వస్తారు ఆ రోజు ఇంకా వాళ్ళందరూ వస్ స్తూ ఉంటారు కాబట్టి అంటే వాళ్ళకి మేము ఫుడ్ కూడా పెడతామన్మాట ఒకొక్క సారి సో అందు కనేసి మేము ఆ బొబ్బట్లు అవన్నీ చేస్తాం ఆ రోజు ఇంకా నెక్స్ట్ కనుమ కనుమ అంటే ఇంకా ముక్కలే పొద్దున్నే ఇంకా దోశ కనుమ రోజు ఇంకా ఇంటి ముందు రతం ము ముగ్గు పెడతాం అనమాట కనుమ రోజు
ఆహా
దేవుణ్ సూర్యభగవానున్నీ ఇంట్లోకాహ్వానిస్తున్నట్టంట సూ అది ఇంటి ముందు రతం ముగ్గు పెట్టడం అంటే ఆ అది మీకు తెలుసా అండి ఎందుకు పెడతామని రథం ముగ్గు
తెలీదండి
సూర్య భగవాన్ సూర్య భగవాన్ నున్నీ ఇంట్లోకి ఆహ్వానించడం కోసము మనం రథం ముగ్గు పెడతామంట అంటే సూర్యుడు ఆ రథం ముందు ఆ రథం మీద ఎక్కి మన ఇంట్లోకొస్తున్నట్టుగా సో అందుకని రథం ముగ్గు పెడ్ తారంట ఇంటి ముందు నాక్కూడా లాస్ట్ సంక్రాంతి అప్పుడే తెలిసిందన్మాట అప్పుడంతవరకు
ఓకే మీరు ముగ్గులు అలా వేస్తారా అండి మంచిగా
ఆ నాకు ముగ్గులవన్నీ బాగిస్తం అనమాట అంటే మెహందీ పెట్టడంగాని ఇంటి ముందు ముగ్గు పెట్ ట్టడం ఇట్లా డిజైన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట సో బానే పెడతాను కానీ సంక్రాంతి రోజు ముగ్గు పెడితే ఆ ఆ వైబ్ వేరే ఉం టుందండి యాక్చులీ ఆ పిక్కల్ లాగడం ఆ కాళ్ళ నొప్పి
ప్రతి ఇంటి ముందర ముగ్ గ్గు వేసారు ప్రతి ఇంటి ముందర రంగులు వేసారు సంక్రాంతికి మాత్రం మంచిగా అది నైటే వేస్తారు మార్నింగ్ కూడా వేయరు
తవం అంటే మా ఇంటి ముందర మాక్ ఈ ఇంటి ముందర చాలా ప్లేస్ ఉంటది అనమాట అంటే మా ఇం మా ఊర్లో కుక్కలెక్కుఉన్నాయన్నమాట సో అవన్నీ వచ్చి ఇంకా ముగ్గు అంతా చెడిపి ప్పేస్తాయని చెప్పేసి మార్నింగే ముగ్గు పెట్టి ఇంకా గొబ్బెమ్మలు పెడతాం అనమాట
ఉ మేము కూడా అంతే మేము మా ఇంటినంటే పక్క ఇంట్లో అందరి ఇంంటికి వెళ్ళేసి ముగ్గులు పెట్టేసి రంగోలీ వేస్తాము వస్తాము అంటే వాళ్లు పక్క పిల్లలకి వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ముగక్కులు రాకపోయినా లేదంటే వాళ్ళు ఆ టై టైంకి వచ్చిండకపోయినా మమ్మల్ని పిలుస్తారు రాండి ముగ్గులు వేస్తాన్ అట్లా ఇంటింటికి వెళ్ళి లేది ముగ్గులు వేసేది ఒక కలర్లు వేసేది అలా చేస్తాము
ఓకే మేమైతే అంటే మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడుతే మేము ఎల్లు వెళ్ళా అండి పంచేవాళ్ళం అనమాట అంటే ఇది కర్ణటక సైడ్ చేస్తారు ఆ అంటే ఇలా అంటే ఎప్పుడు దానిలాగా కలిసి ఉండాలి అని చెప్పేసి వాటిని సాంప్రదాయంగా పంచుతారనమాట కర్ణాటకలో
ఓహో ఏం వేస్తారు
ఎల్లు బెల్ అంటారు దనే ఎల్లు అంటే నువ్వులు ఎలో అంటే టే నువ్వులు దానికి తోడు బెల్లం అనమాట సో దాంట్లో ఇంకా పప్పులు మళ్ మనకి సోంపుతో కలర్ కలర్ గా వేసింటారు కదా చిన్న చిన్నగాంటయిది దానిని ఏమంటారు మనం చికెన్ మటన్ తిన్నప్పుడు దాన్ని
సోమ్ అవునవును సోంపు నీ
సోంపుకే కానీ పైన కలర్ కలర్గా షుగర్ కోటింగ్ ఇచ్చింటారు అనమాట
అవునవునవును
ఆ చిన్న చిన్ని గుడ్లులాగా ఉంటాయి అవి ఆ కరెక్ట్ అవన్నీ కలిపి పెడతారునమాట అవన్నీ కలిపి ఒక బౌలో తీసుకొచ్చి వాటిని ఇంటింటికి పంచుతూ వస్తాం అన్నమాట మా అమ్మగారి ఇంట్లో ఉన్నప్పుడు మేము అలా పనిచే వాళ్ళం
అహ హ మేము ఇట్లా ఉగాదికి చేస్తాము బొరుగులు తీసుకొని పొరుగుల్లో కొబ్బరి బెల్లము తి తిరనాళ అప్పుడు అవి ద బస్తా బస్తాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి పెట్టింటారు అవి వేసి అందరికి అంటే కలిపి అందరికి పెట్టుకుంటూ వస్తారు ఉగాది రోజయితే మేము బొప్పట్లు చేస్తాము
ఓకే
ఇంకా బొప్పట్లతో సహా రౌండ్గా బొప్పట్లతో సహా అనుకోటి మైదా పిండీలో వేసి చేస్తారు గుర్తు మీకు ఏమన్నా తెలుసా అండి బోరైతే అవి వేసి చేస్తాము ఇంకా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి మ్యాడిటరీ ఖచ్చితంగా అది చేసుకోవాలి ఎందుకంటే రుచులు
అవునవును మేము కూడా చేస్తాము ఉగాది పచ్చడి అంటే బాగుంటది అంటే అది కూడా కష్ట సుఖాలున్ని ఈక్వల్ గా ఆఫ్ మార్నింగ్ చాలి జీవితంలోకి ఏది ఎక్కువగా ఏది తక్కువగా తీసుకోకూడదు
నవును అన్ని చెట్రుచులు
మ్మ్ కష్టం వచ్చినప్పుడు కృంగిపోగుడుదు సంతోషం వచ్చినప్పుడు ఎక్కువ నంద పడగుడదని సంకేతంగా దాన్ని తీసుకుంటామంట
అవునండి ఇంకా మేము బొసరికాయ కూర చాలా చేస్తారు అంటే మీ ఏమో వలేమో కాదు కాదు ఒకటి పెద్దగా కాయ ఉంటదండి దోసకాయ లాగా
దోస కయ్ లాగానా ఆ గుమ్మడి కాయ ఓకే
ఆ అది హల్వా చేసి వాటిలేకి రొట్టి పెట్ కొన్ తింటారు మా సైడు ఉగాదప్పుడు చేస్తా
ఆ మా సైడ్ కూడా చేస్తాం అంటే మేము సంక్రాంతి అప్పుడే చేస్తాం అది సంక్రాం ఇంటి ముందు ఇంటికి అంటే గొబ్బెమ్మలు పెడతాం కదా ఇంటి ముందర ఆ ముగ్గు మీద సో ఆ ముగ్గు దగ్గిర మనము ఇవి గుడ పెడతం అన్మాట గుమ్మడు పల పెట్టేస్తాము ఆ పెడతాము ఆ మిగిలిన గుమ్మడికాయనంతా ఆ హల్వా చేస్తా రన్మాట లేదా ఏదో రకమైన స్వీట్ ఏదరు పాయసం గాని హల్వా గాని ఏదో ఒక రకంగా గుమ్మడికాయైతే తీసుకుంటాం అన్మాట ఆ రోజు అంటే లో మనం మామూలుగా అయితే మన పెద్దలంతా బాగా తినే వాళ్ళేమో ఇప్పుడంతా ఏమంటారంటే అది తింటే అది వాయొస్తుది బాగుండదు అంటే ఇలా అంటారన్మాట కానీ కుమ్మడికాయల పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయన్మాట తింటే చాలా మంచిది కానీ మన వాళ్ళు తినరు గావట్టి ఉగాది అప్పుడైతే అట్లన్నా తీసుకోవాలనే సాం ప్రదాయంతో అన్న తీసుకుంటారని చెప్పేసి ఆ రోజు ఖచ్చితంగా స్వీట్ చేస్తాం అనమాట
అవును ఆరోజు చేస్తారు ఇంటికి అది ఏదో తీసి చేస్ పారుగు
ఆ అంటే ఇంటికి దిష్టి తీసి కొడుతర్ ఓకే చాలా ధన్యవాదాలండి
అవునండి నేను కూడా చాలా నేర్చుకున్నా మీ నుంచి సరే ధన్యవాదాలండి